ఇది
హలో అన్నయ్య్ ఆ బాగున్నాన్న మీరేలా ఉన్నారు
ఆ బాగున్నాను ఏం సంగతులు ఏంటి విశేషాలు
ఆ ఆ ఏం లేదన్న అంత నార్మలే ఖాలీ మీరేం చేస్తున్నారు
అ తాడే ఇష్ట మద్దేలో ఎదో మూవీస్ కెల్లా అన్నారు ఏ మూవీకెళ్ళారు ఎలా ఉంది ఏంటి ఏ మూవీ చూశారు ఈ మధ్యలో
రీసెంట్ గా పెద్ది మూవీకెళ్ళామన్నా బావుంది పెద్ది మూవీ ఆ నాకల్లా స్పోర్ట్స్ కి గురించి బాగా మోడ్ఫై చేసి సారు
హ్మ్ ఏం స్పోర్ట్స్ గురించి చూసావు ఏం స్పోర్ట్స్ చూపెట్టారు అందులో
అందులో అ ఆ కబ ఆ రెజ్లింగు అ రన్నింగు ఔ ఇంగం అన్ని అన్ని స్పోర్ట్స్ లో హీరోనే పార్టిసిపేట్ జేస్తాడు బాగుంది ఆ ఆ క్యారె క్టర్ ఒక యునిక్ క్యారెక్టర్ జే
అందులో మొత్తం అన్ని స్పోర్ట్స్ అంటే చాలా ఉంటాయి గదా
ఆ క్రికె ఆ క్రికె అంటే అంటే అలా అందరు అలా పిలుస్తారు ప ఈ మీ ఫేవరెట్ క్రికె ప్లేయర్ ఎవరంటే అందరు పెద్ది సార్ అనుకోని చెప్తారు అలా బాగా నచ్చింది ప్రతి అంటే క్రికెట్ ఆడు తరు ఆ రన్నింగు రెజ్లింగు ఈ మూడు ఆటల్ చూపెట్టిండు బాగా ఆడతాడు బాగా ఆడేది అలా అందులో ఆ మూడిట్లో ఆయన టాపు ఆయన తర్వాతనే ఎవరైనా ఆ ఊరు ఆట్ సైడ్ అంతా విజయవాడ సినిమా కాన్సెప్ట్ అంతే ఓ ఓరాలుగా ప్లేయర్ ఒక ప్లేయర్ నిరుపేద ప్లేయ అంటే నిరుపేదే వ్యక్తి కొండల్లో నిల్ నిలబడే వ్యక్తి నీ విబచెబయితే ఆయన ఎలా ఎదిగిండు
ఎలా గొప్పస్తాయికి ఎదిగిండు
ఆ స్పోర్ట్స్ లో అంత అంతేగాని ఎలా పేరు వచ్చింది ఎంత ఏం చేసింది ఊరికేం చేసింది మెయిన్ గా ఆ ఊరికి ఊరి కోసం ఏం చేసిండు ఆ కాన్సెప్ట్ మీద ఉంటుంది
అంటే ఆయన అట్టడుగు స్థాయి నుంచి ఒక ప్లేయర్ గా ఎదుగు తు ఎగుతూ వచ్చి గొప్ప ప్లేయర్ అయిన తర్వాతకి ఆ ఊరికి ఏ విధంగా సహాయపడ్డాడు అనేది
ఆ అవును అవునన్నా బాన్ అన్నగా అలా ఆ సింహము మునుపటి అన్నిటికన్నా సినిమా ఇది బాగా నచ్చింది నాకు ఆయన మూవీస్ లో ఆ రంగస్థలం గ తర్వాత ఈ మూవీ బాగా నచ్చింది
అవునా హీరోయిన్ ఎవరు
హీరోయిన పేరు తెలీదు అన్న ఆమె పేరు శ్రీ శ్రీలీలా ఆహా ఆ శ్రీదేవి వాళ్ళ శ్రీలీ ఆ శ్రీదేవి వాళ్ళ అమ్మాయి అని తెలుసు కానీ ఆమె పేరు తెలిదు
ఆమె ఇంగ ఓవర్ యాక్టింగ్ లెక్క ఉంది బాగా అంతగనం బాగా నచ్చలే హీరో హీరో యాక్టింగ్ బానే బాగుంది డామినేటెడ్ ఉంది
హీరోయిన్ డామినేటెడ్ గా అనిపించిందా
ఆ హీరోయిన్ బాగా డామినేట్ చెయ్యాలని చూసింది గానీ కానీ హీరో బాగా యాక్టింగ్ చేశారు
ఇంకేం సినిమాల్ చుసారు ఈ మధ్య కాలంలో అంటే మీకు ఎలాంటి టైప్ టైప్ ఆఫ్ మూవీస్ అంటే బాగా ఇష్టం అలాంటివి చూ
నాకు ఆ అడ్వెంచరు అడ్వెంచర్ లాంటి మూవీస్ ఆహా హాలీవుడ్ మూవీస్ లాంటివి
ఇంగ్లీష్ మూవీస్ చూస్తారా బాగా
ఆ అంటే పస అవునన్న అప్పట్లో చూసేది కానీ ఇప్పుడు రీసెంట్గా చూస్తా లేను వెడ్నెస్డే ఫిడ్నెస్ దికరే
ఏ అవునా పరడ్ సబ్ కారు బి కరే బీను ఆగదుస్తారా
ఆ అవునన్నా
అవునా ఈ ఆ విన్న విన్న విన్న నేను హార్రర్ మూవీస్ బాగా చూస్తాను హారర్ మూవీస్ అంటే కొంచెం బాగా ఇష్టం మీరు చూస్తారా
రీసెంట్ గా స్క్విడ్ గేమ్ అని వచ్చింది చూసారా బాగుందా మూవీ ఆ మూవీ కాదు సిరీస్ సిరిస్ అది
సిరీస్ అయితే నేను చూడలే కాని మామురు అరజ అయితే ఇప్పుడు మనకి కనకం వన్ కనకం టూ కనకం త్రీ అని వచ్చింది చూసారా వెబ్ సిరిస్ వెబ్ సీరీస్ కనకం వన్ కనకం టూ కనకం త్రీ అని వెబ్ సీరీస్ హార్రర్ మూవీ వెబ్ సీరీస్ మూవీ కాదు తెలుగు అనమాట బాగుంటది అంతకు ముందు ఇంగ్లీష్ లో రాంగ్ టర్న్ అని ఆ మూవీ హార్రర్ మూవీ చూసారు రాంగ్ టర్న్ అని మొత్తం గోరంగా ఉంటది హార్రరు గాని హార్రర్ ప్లస్ దాంట్లో ఆ చంపుకోవడం నరుకోవడం బాగుంటుంది అది అదే హార్రర్ హార్రర్ ప్లస్ థ్రిల్లర్ వాంగ్టర్న్ వన్ టూ త్రీ అది కొంచెం ఓల్డ్ కదా
ఆ ఓల్డే హార్రర్ గా ఉంటుందని ర్ బాగుంది బానేవుంది స్టోరీ ఏంటి ఓరియెంటెడ్ గా బాగుంది ఆ మూవీ ఆ థియేటర్కి వెళ్ళమండి పెద్ద మూవీకి బాగుంది ఆ అవును బాగ నచ్చింది వుంది మూవీ ఆ ఇలా అందరూ ఫస్ట్ లో బాగా లేదు బాగా దన్నారు ఇంకా మూవీ చూసాక ఆ డిసిషన్ అదే
అయితే ఇప్పుడు అయినా మూవీస్ ఇప్పుడు అయినా మూవీస్ థయేటర్ల వరళ్తార అన్న ఓటి అచ్చ నీ ఓటిపి కాల్ చేస్తున్న అట్లనే కంప్లీట్ అయిపోతున్నాయి
ఆ ఫోన్ లోనే వచ్చాయి ఇప్పుడు ఆ పరే పైరసీ ఫో అయితుంది అన్ని మూవీస్ అన్ని
అవును అవును అవును బలగం మూవీ వచ్చిందిగా ఆ మధ్యకాలంలో అది ఎలా అనిపించింది నీకు
ఓ ఆ మూవి బా ఎవర్గ్రీన్ అన్న ఆ మూవి బా న భాగిష్టం నాకు ఆ మూవి చూడంగనే ఆ ఓన్లీ వి విలేజ్ ఓరియంటర్గా ఫ్యామిలీ ఫ్యామిలీతో కలిసి చూసే మూవీ అన్న అది
దానికి మ్యూజిక్ డైరెక్టర్ మా భయ మా దగ్గర వ్యక్తేనే భీమ్స్ విన్నారా పేరు ఆ భీమ్స్ మా బయ్యారం మా ఊరు పక్కన తండా ఆ ప పక్కన తండానే మా దగ్గరే మాది బయ్యారమే మా పక్కన తండానే అతను
ఉ బాగా నచ్చింది ఆ ముూవి
ఆయన మాకు కొచ్చిదార్ అంటే ఆయన చదువుకున్న స్కూల్లో నే నేను కూడా చదువుకొంటున్నా మేము చదుకునే రోజుల్లో అయిన వచ్చి అప్పుడప్పుడు పాటలు పాడుతూ ఉండేది అనమాట అంటే స్టేజ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి కదా ఏదైనా ప్రోగ్రాం జరిగినప్పుడు వచ్చి అట్లా పాటలు పాడి పోతా ఉండేది ఆయన ట్లా మా నేను నైన్త్ క్లాస్లో ఉన్నప్పుడూ అట్లా చదివిపోతా ఉండేది
ఆహా అయితే నేను అనుకోలే మీ ఊరు అనుకోని ఆ
ఆ అదే ఆయన ఈ ఇప్పుడు మొన్న చిరంజీవి తోనీ కూడా మన శంకరవరప్రసాద్ వెంకటేష్ తోని సంక్రాంతికి వస్తున్నాం మూవీస్ మొత్తం ఆయనే కదా చేసింది అన్నిటికీ ఆయన హు అవన్నీ మూ మ్యూజిక్ డైరెక్టర్ తనే
ఆహా ఇవ్ నేన్ గెస్సెలా అంటే మీ ఊర్లో మీ ఊరు ఆ ఊరని గెస్చేలేదు
అదే అదే అంటే ఏ అది చూసారా ఆ మూవీస్ సంక్రాంతికి వస్ స్తున్నాం ఎలా ఎలా ఉంది అది
సంక్రాంతి మా వస్తున్నాము అని అది
ఆ మూవీ బాగుంటది ఆ మాకు ఇప్పుడు బలగం మూవీ రిలీజ్ అయినప్పుడు మా ఊరికొచ్చి వాళ్ళు ప్రమోషన్స్ చేసారు మా ఊరికోచ్చేసి బయ్యారం మూవీ టీమ్ మొత్తం ఆ ఆ ఆ మళ్ళా ప్లేస్సు దానికి ఒక అదిగూడ తీసుకున్నారు ఏంది టికెట్స్ కూడా మా ఊరోళ్ళకి చాలా మందికి ఫ్రీ గీచ్చారు హా ఫ్రీ అవార్డ్ ఒచ్చిందనీ టికెట్స్ కూడా ఫ్రీ గిచ్చారు మా దగ్గర చాలా మందిని తీసుకెళ్లి థియేటర్ లో చూపించారు వాళ్ళని ఫ్రీగా
అవునన్న ప్రతి ఊర్లో థియేటర్ లెక్క ఏసి అన్ని ఊర్లలో చూస్ ఆ ఆ సినిమా వచ్చినప్పుడు మా ప్రతి ఊర్లో ఒక థియేటర్ లెక్క ఏషి బంద ఎంతో అవ ఏడ్చుకుంట బాధపడ్డారు ఆ మా ఊళ్ళ పెట్టీర్ మేం ఎల్లం మరి ఆ మూవికి ఆ ఊర్లో పెట్టినప్పుడు బాగా ఎమోషనల్గా టాచ్ అయింది లాస్ట్ కి
అదే అదే
స్టోరీ స్టోరీ అయినా ఓన్లీ విలేజ్ పరంగా తీసుకొచ్చిండు ఆ ఫ్యామిలీలో ఎలా అంటి గొడవలు ఉంటాయి అలా అంటి ఈ బాగా తీసుకోచ్చార్ తీసిన కూడ అవును
ఎలా ఉండాలి ఎలా ఉ
ఆ గొడవలు ఉంటే ఎలా సర్దుకోవాలి అని అ మూవీ చూసి ఆ అర్దమై అయింది ఫ్యామిలను కలిసిపోవాలి కామియను
మీ దగ్గర నుంచి ఎవర అన్నా ఇండస్ట్రీకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారా మూవీస్
ఆ ఇద్ లేర అన్నా ఆ రీసెంట్గానే మా ఆ మూవీస్ కాద అన్న కానీ రీసెంట్నే మా కురుపాటి నా ఇదే పా ఆయన పేరే ఏమీదో ఉంటు ఉంది ఆ తెలుగు అకాడమీ చైర్మన్ అండ్ మా రీసెంట్నే మా నారాయణ ఒక ఆయన మా ఊరు నుంచి
తెలుగు అకాడమీ చైర్మన్ అండి ఆ రీసెంట్ అయినా అండు ఒక టూ మంత్స్ ఏ అయింది
ఆ అయిన మా ఊరు ఇవ్వడం మాకు అదృశం ఎంత అయ్ ని ఆయన ఎంతో అయ్ చేసావు చేస్తావ్ అని ఊళ్ళో ఆర్మీ ఇచ్చాడు వచ్చాక రీసెంట్గా బుక్ పబ్లిష్ అయింది మా ఊరు రుకి సంబంధించిన బుక్ పబ్లిష్ చేసిండు వచ్చి
ఇస్తగల్ఫ్ ఎలా ఎల్ తారు ఇంగ్లీష్కి
ఆ రీసెంట్ మా ఊర్లో మా ఊరు
అది కాదు మీ ఫ్రెండ్స్ కు మీ ఫ్రెండ్స్ తో కలిసి మీరు ఎలా వెళ్తారు ఎలాంటి మువిస్ కి వేల్తారు
ఆ రీసెంట్ గా నేను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అన్నా ఆ మూవీస్ ఆయనది ఏ మూవీస్ వచ్చా వెళ్తా అ ఆ ఇగా ఆయన అంటే బాగా ఇష్టం ఏ మూవీ రిలీజ్ అయినా ఫ్రెండ్స్ తో కలిసి అ ఫస్ట్ ఆ ఫస్ట్ షో కేళ్తాం ఆ హోజీ హోజీ ఎలా మ అన్నా
ఎలా ఉంది ఏంటి
ఓజీ కి ఫస్ట్ షో కి వేళ్ళాం మ్ మా ఫ్రెండ్స్ అ బాగా ఎంజాయ్ చేసి
ఎక్కడ చూశారు ఎలా ఎక్కడకి వెళ్ళారు ఏ ఊరు ఎలా
తమ్మంలో చూశాం మ్ ఖమ్మం లో మూవీ ఆ చూసాం ఫ్రెండ్ లాస్ట్ తీర్చి వేట్ ట్కున్నా మ్ ఆ నిన్న ఐదుగురుంమ్ చూషాం ఎల్లి ఆ ఫస్ట్ ఆ టికెట్ దొరుగు ఇప్పుడు ఇబ్బంది అయింది మా ఫ్రెండ్స్ ముందే బుక్ చేసారు అ చేసాక అప్పుడు అంద అందరు కలిసి వెళ్ళే వారికి బాగా ఆనందం అయింది అప్పుడు వారఅందరూ కలిసి చే అదే ఫస్ట్ టైమ్ నేను ఆ ఫ్రెండ్స్ అంత మందితో కలిసి వెళ్ళడం మ్
ఎలా ఉంది పూవు ఎలా ఉంది కాన్సెప్ట్ ఏంటి బాగు ఉందా మూవీ యావరేజా ఎలా ఉంది
ఆ మూవి
ఏంటి కాన్సెప్ట్ ఏంటి మూవీలో పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ ఏంటి క్యారెక్టర్ ఏంటి కాన్సెప్ట్ ఏంటి
అంటే ఆయనే ఆ ఆయన జపాన్ నుంచి ఇలాగో ఇటు వచ్చాడు అని బ్యాక్ స్టోరీ ఉంటుంది ఆయనది ఆ ఈ ఊర్లో ఆయనకు వచ్చి ఏంది ఆ మ ఆ ఇండియాకి వచ్చి ఏం చేద్ సడు ఆ అక్కడ బెంగ్లాల ఆ ఏం చేస్తాడుఅనంటూ ఒరియంటెడ్ గా ఉంటుంది మూవీ ఆ
నేను చూడలేదు అందుకోసమే అడుగుతున్నా అదేరా అంటే కాన్సెప్ట్ ఏంటి అనేది అడుగుతున్నాను నేను నాకు తెలియక దేనికోసం అసలు మూవి ఏంటి
మొత్తం ఆ జబ్ జపెనీస్ కల్చర్ ఆ నుంచి ఉంటుంది మూవీ మొత్తం ఆ జపాన్ ఆయనే ఆ ఎలా నేర్చుకున్నాడు జ ఫస్ట్ జపాన్ కి వెళ్ళి ఆ దాని తర్వాత నీ ఫ్యామిలీ స్వా
ఏం నేర్చుకున్నాడు
అ స్వార్స స్వాార్సమెన్ కత్తి స్వార్స్ ఉనిందన్న ఆ మూవిలో ఆ నేర్చుకోడానికి అక్కడ ఏం చేసి చెండు ఆయన బ్యాక్ స్టోరీ ఓజీ అంత గ్యాస్టార్ ఏం ఎందుకు వచ్చింది అని ఉంటుంది ఫస్ట్ అక్కడికి వచ్చాక అట్ నుంచి ఒరిజినల్ గ్యాంగ్ స్టార్
ఉం అలా ఎలా అ య్యాడు అలా అట్టంటి వ్యక్తి అనేది ఆ కాన్సెప్ట్ అందులోది పెట్టారా
ఆ ట్వంటీ ఇయర్స్ అహ టెన్ ఇయర్స్ తర్వాత మళ్ళీ తిరిగి వస్తాడు ఆ ఫస్టు అ ఫస్ట్ సీన్